తనే నీ మెసేజ్ ఓప్ ఒకే వొత్తి యాప్క్ ఒక ముందుకే ఫోన్ వచ్చింది. యాప్ కి పోయినా పోకున్నా ఫోన్ వస్తదే ఆ
ఆ ఏమో కొనుకున్నత్తలేవ్ కొనుకున్న అత్తన్నాయి
ఆహా ఎక్కడ వండుకోవేట్టినావు మరి బాబుని
ఇక్కన్నే టేబులుముందు టేబుల్ మీద వడకోవెట్టినా
పాపమ్ ఏమన్నా తీసుకొచ్చినవా మరి ఆయనకు టవల్ లాంటిది.
తెచ్చిన టవల్ తెచ్చిన అ రెండు టవల్ తెచ్చిన ఆ నోటుదటుల్దెచ్చిన
కాదే టవల్ టవల్ లాంటిది ఏమన్నా
తెచ్చిన రెండు టవల్లు తెచ్చిన
మ్ మంచి పని జేషినా
ఉడికిందే తనుకఒకడి తలకాయ కడ పెడతనుకని తెచ్చిన పాడుకున్నాడు నేను నాలుగింటి వరకు లేవకుంటే చాలు
పాపం ఉమ్ మరి కింద వాడ చిక్క చూసుకుంటుండు.
అని ముందే కూర్చున్నా నేను దగ్గర ఎంత ముద్దుగా అన్నదామే ఉమ్
ఆహా
పోయిండా మీ ఆయన
ఆ పోయిండు నేను కూడా పొద్దాంచాలి తినలే అన్న గదా అన్నం తిన్నా
ఎందుకు తిండ్ల మరి మీ మా మీ మామయ నా హస్ పటల్ తీసుకోపోతారా అన్న ఇయాల
య ఇక్కడ కర్మినల్లో చూపిస్తారట
ఎందుకు?
అటు ఊకే ఊకే లాంగ్ అయితుంది. ఏమో నే తెలివదుగాని ఓ ఒకసారి ఓ ఆమ్ తింటవ చిన్ను వేసుకరావానా? ఆమేస్కర్ ఒక్క నిమిషం ఆమేస్కారవున్నా అబ్బా ఇవి కాల్స్ మాట్లాడము ఏమో గాని నా కొడుకు ఫోన్ ఫోన్ ఫోన్ అని నన్ను చంప తింటాండు.
ఇంకాన్స్ ప్రాజెక్ట్ ఎప్పుడైపోతయ్ ఇంకా న న్నాయి పది పన్నె పన్నెండు ఉన్నట్టున్నాయి
పన్నెండున్నయే నువ్వు పదే అంటానవవ్
ఇప్పుడు నీది ఒక జీరో అయింది కాబట్టి పదకొండు ఉండాలే ఇంసేపటి నుండి ఖాళీగా ఉన్న ఎవ్వరు మెసేజ్ అందరికీ మెసేజ్ పెట్టినా ఎవరు చేస్తలేరు సప్పు రీల్స్ చూసుకుంటున్న
ఆహా మీ చెల్లకు కొత్తది యాడ్ కావాలని ఈ కాళ్ళనే చెప్తాను. ది
మా చెల్లెలిద్దరూ అంతే నిన్నటి నుండి ఒర్లుతాళ్ళు అత్తమ్మ నెంబరు మామయ్య నెంబరు బావ నెంబరు అనీ
ఆ అట్లా నన్ను కూడా అంటంది ఒకటి అయిపోయింది ఇంకో కాల ఆ అని ఏ ఆపు అప్పటిక చెప్పిన అనింది కాల్ అయిపోయినంక వాట్సాప్ కాల్ లో చేసి చెప్తా అని గూడ చెప్పిన యాడ్ చేసిందా మరి మీ ఫస్ట్ చెల్లె
యాడ్ గా యాడ్ గాదు ఫామ్ ఏ ఫిల్ ఏయ్యాలేదట
మరి ఫామే ఫీల్ చేయంది వర్క్ ఎట్లా చేత్తది
ఏమో
ఇంకో లింక్ ఉంది కదనే కాదు లింక్ ఉందిగా ఇంకో దానికన్నా ఫామ్ ఫిల్ చేయమని చెప్పు
అవే ఇప్పుడి డిప్పుడు పంపించిన ఫాము ఒకళ వాట్సాప్ లో ఒక్కసారి ఓపెన్ అ అయితది గదా
ఆ గంతే
ఉమ్ ఇంకోల్ దానికి చెయమని వాళ్ళ ఆయన సెల్లుల్ నుండి చెయమని చెప్పినాను. సరే చేత్త ఇయ్యాల సాయంత్రం అన్నది ఇంతకు ముందు జెత్తె అవునా షాతనైత లేదే పండుకుంటా అన్నది
ఆహా ఆ ఫామ్ ఇచ్చినవా మరీ నువ్వు
ఆ పంపించిన వాట్సాప్ల గానీ నేను ఫిల్ చెత్తేనే కదా అందరికి వర్క్ వచ్చింది
కాదే ఇంకో ఫామే గ తెలుగు వినడం చదవడం అనేదానికి
నాది నా కాడ లేదు ఫాము పంపి తర్వాతకి
నా దగ్గర ఎక్కడ ఉన్నదే గ్రూపుల వచ్చింది నేను ఓన్లీ నా నెంబర్ తోటె చేసుకున్నా మళ్ళ ఎత్తలేదు చేద్దామంటే ఇవి తెలుగు చదవడం రాయడం అది ఉంది చూడు
అది ఓపెన్ అయితలేదు మన జ దర అంటే
ఆహా అది ఇట్లా కొ తినవనే మరి తిను బనిజను మరి ఎలు
నాకు ఏ లైఫ అది ఆగమాగ పెళ్లి చేసుకోకుండా అయిపోవు అనిపిస్తారు
పూర్తిగా పోరానివాసం అనుకుంటారు మీ మీ అందరు కలిసి టీ
ఉమ్
పాపం
వాణి వాణికి నువు అట్లా అంటున్నావ్ వారితి తా నేను ఇక్కడ పనిచేస్తానను నా కొడుకు జ్వరం వస్తే రెండు మూడు రోజులు దాక అట్నే ఉండాలి పైసలు ఎవ్వలియారు అందరి దగ్గర అడుగుడే ఉంటుంది తెలుసా ఇప్పుడు నేను జాబ్ చెస్తాన కాబట్టి నా కొడుకు ఏమన్నా అయిందనీ అంటే మా చుట్టలళ్ళు అడిగిన ఇతారు అమ్మ అమ్మని అడిగితే మా అమ్మయీయదు మా అత మామ కాడా ఉండవు మా ఆయన ఎందుకు చూ చూసుకుంటాడే ఆయన ఖర్చులకు ఆయనకె పైసలు ఉండవు మమ్మల్ని ఎడా చూసుకుంటాడు
క మరి అసాంటోడు కొడుకునేందుకు కనడే
అది ముచ్చటానతోటి వరిరి వరిరి నేను ఓ పిచ్చిదాన్ని అయిన
చీ మరి గింత్ గోరం నేనైతే ఎడా చూడలే మీ వళ్ళంనే చూతానా మీ చెల్లే కూడా ఘోరంగా అంటాంది ఒక్క సంవత్సరమే మా అక్కకి సంబరంగా ఉన్నది సంవత్సరం నుంచి వెళ్ళి బాగా బోస పడతంద అంటాంది
ఎట్లా అసలు నాకు పిచ్చి పిచ్చి లే తంది అసలు వాళ్లని చుతంటే
ఉ
ఏ ఆలోచిస్తే మైండ్ కరాబ్ వాళ్ళ గురించి ఒక్క పని చేయరే ముగ్గురంతే అమ్మ నాన్న కొడుకు ముగ్గురంతే చేసిన పైసలు చేసినట్టే తింటారు చేసిన పైసలు చేసిన రోజే తింటురు
ఇ బ పోవ్ వాళ్ళ గురించి ఊరికే మాట్లాడుక మాట్లాడుకొని నాకైతే తలకె పోతాంది లేవన్న ముచ్చటింటేనే
అందుకే నేను ఈ ఇళ్ళతోటి అదే పెళ్ళి చేసుకోకుండా ఉంటేయి పిల్లగాడు ఉండపో నా లైఫ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండపో ఏదోజా స
ఆ
ఏం లేదు
చి ఆ
గ దెలుసానే రొద్దు పనను లేదే నైటూ అదేంటి దాగు ఈనును ఈ ఆఫీస్ ల వర్క్ చేయాల మళ్ళ ఆఫీస్ లో నుండి ఓన్లీ ఇంటికాడ చేసుకోవల్నా
ఏ అట్లా హెల్త్ ఇప్పుడు నువ్వు మెంటల్ గా ఎట్లా డిస్టర్బ్ అయ్యవు నో చీ నిన్నయితే గోరంగా గోస పంచుకుంటారు మీ ఒళ్ళు గయన్ పన్నెండు ఇంటిదాకా
ఏ ఒకటే సెల్లు సెల్లు సెల్లు ఒకటే రూమ్ అంతా దద్దరిల్లేటట్టు మొత్తుకుంట్రు ఒకటే ఓరుతా ఉంటారు సైలెంట్గా అనేది ఉండదు ఆ సైలెంట్గా అనేదే ఉండదు దే కాదే ఇయ్యాల మా మావు పుడి మచ్ కి అసలు
ఆడే ఏమన్నా తింటానని పోయిండేమో హోటళ్ల పైసలు ఉన్నాయేమో ఇరువైవేలు అవి ఒడవద్ద
మా ఆడబిడ్డ కాడికి పంపితె ఆమె కాడ ఉండడట బయటనే తింట్రు వాళ్లు ఒక్కో పయ్
పైసలు ఆగుతయ్
పైసల్ ఉన్నా లేకున్నా మా మామయ్య అట్నే ఐతడు అడుక్కోనయినా తాగుతాడు
అసొంటప్పుడు పనికి పోవాలే
వాళ్లు పని చెయ్యరు ఇగ అదంతా సోది రోకో నాకు వాళ్ళ తోటి అవసరం లేదే అవ్వ ఇప్పుడు ఆ గోల్డ్ ఇచ్చిన కాంచలి మా ఆయన తోటి ఇప్పుడు రెండు నెలైతాంది ఏ గొడవలేదు ఆ గోల్డ్ ఉన్నంత రోజులు నను టార్చరా టార్చర్ నా ఇంట్ల నుండి వెళ్ళిపో నా ఇంట్లో నుండి వెళ్ళిపో నువ్వ ఎందుకు తీస తింటానవు నా
నువ్వు మరీ మళ్ళ విడిపించుకుంటే అళ్లా విడిపిచ్చుకుంటే మ ఆ మల్ల అడగడానే
ఈ మల్ల అడుగడిగా ఎందుకంటె మళ్ళీ అడగనియ్యను కదానే ఎందుకంటే నేను కట్టిన డబ్బులు ఆయనకు తెలియదుగా
ఆ ఇప్పుడు విడిపించుకుంటే మీ అమ్మ దగ్గర పెట్టు దబ్బునా ఇప్పుడు లోన్ ఎలక్
వో అసలు మా అమ్మ కాడ పెడితే బంగారం మీ మా బ్యాంక్లో పెట్టుకున్నదో లేకుంటే అమ్ముకున్నదో ఎవరికి తెలుసు మాకేమైనా తెలుసా నా బా బంగారం తీసుకపోయి బిడ్డకు పెట్టిన సొమ్ము అవ్వ కాడ పెట్టుకుంటుద ఎక్కడన్నన షీ కొంచెం అన్నా ఉండాలి మీ అమ్మకద్ అట్ల లొల్లి తెలుస
స వీళ్ళు అసంటోళ్లు కాబట్టి అసంటీ బుద్ధి అతది ఊ
మల్ మా మామ్ అత్త మామ కొడుకుల్ బాగుపడాల బాగు పెట్టలా ఏ వాళ్లు సావరు తొందరగా విన్నీ వాళ్ళ నాన్నమ్మ సస్ చ్చిపోతోందా
వీళ్ళు బాగా గట్టిగుంటరే
ఆమె ఒక రూపాయి పని చెయ్యకున్నా కానీ ఒకలి రూపాయి తినదు విన్నీ వాళ్ళ అమ్మ గుణం అయిపోయిందా చేయ
ఆ